ఆ వినిపిస్తుందండి ఏం చేస్తున్నారండి
మీ వాయిస్ కొంచెం స్లోగా ఇనిపిస్తుంది ఆ ఇప్పుడు ఓకే ఇప్పుడు బాగానే అనిపిస్తు సమీ
ఓకే ఆ బాగున్నానండి ఏం లేదండి ఆ పవర్ పాప పడుకుంది ఆ ఇలా బాల్కనీలో నిల్చు కానీ వెదర్ కి చాల్ల గాలి వస్తుంది అలా నిన్చోని చూస్తూ ఉన్నాను
ఓకే మీరు మీ పిల్లలకి అట్లా స్టోరీస్ ఎవరో చెప్తారా పడుకోడానికి
స్టోరీస్ అంటూ ఏం చెప్పను గానీ ఇలా పాప పడుకోగానే పడుకుంటందండి అంతే
ఉ కానీ ఇంతకు ముందు కాని కొంతమంది ఏం చేస్తారంటే స్టోరీ ఇస్ అడుగుతాడు హ పడుకోరు కానీ ఇప్పుడు మా ఇంట్లో కూడా అంతే ఒక బాయ్ ఇర్ర మాట రోజు పడుకునే ముందు స్టోరి కచ్చితంగ చెప్పాలి తనకి
ఖచ్చితంగా చెప్పాల్సిందే అలా అలవాటు చేస్తే ఈ డైలీ ఒక స్టోరీ అనేది మనం వెతుకొని ముందు రెడి
ఉ ఇది ఇట్లా అలవాటు అయిపోయింది అనమాట స్టోరీస్ చెప్పడం మా అట్లాఎవడం
అవును
కానీ ఆ అలవాటు కరెక్ట్ అంటే మేలే ఎందుకంటే మొబైల్ అడగకుండా అట్లా స్టోరీ ఇట్లా చెప్పడము మంచిది కానీ డైలి మనం చెప్పాలంటే మనం కూడా
మనకి కూడా ఓపిక ఉండాలి ఎందుకంటే మనం జాబ్ చేసి వస్తావంట్ అంటాము అలసిపోయి ఉంటాము వర్క్ చేస్తాం కదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో పనులన్నీ చేసుకొని మళ్ళీ పిల్లల్ని చద్ పక్క పెట్టుకొని చూసుకొని వాళ్ళు తినబెట్టేసి వాళ్ళు పడుకునేసరికి మనకి కూడా కొంచెం ఓపిక అనేది ఉండకుండా అయిపోతుంది అబ్బా పడుకుంటే బాగుండు అనిపిస్తుంది ఇక
మ్మ్ హ్మ్ ఎందుకంటే మ అమ్మో వాళ్ళకూ ప్చ్ ఇసుకిస్తున్నా గాని మనకు నిద్ర వస్తుంటది కాబట్టి హ్మ్ కానీ మనకు చెప్పాలను కుంటం
కానీ చెప్పలేము చెప్పలేము కానీ ఇగ వాళ్ళు అడుగుతున్నారు కదా. అని వాళ్ళకి చెప్పి వాళ్ళు పడుకున్నాకే మనం పడుకుంటాం. మళ్ళీ వాళ్ళకి చెప్పకుండా కూడా ఉండము. ఓపిక లేదు అని చెప్పేసి హ్మ్ వాళ్ళకి చెప్పేసే పడుకుంటాం మ మనం కూడా
అవును ఆ అడగండి చెప్పండి అడగండి అడగండి లే
పెళ్లి చేశారా
ఆ చేయలేదు, గాని నేనైతే చేయలేదు. కాని మా అక్క వాల్ వాళ్ళు చేస్తారనమాట
ఓకే మొత్తం ఎంత మంది ఉంటారండి మీరు సిస్టర్సు బ్రదర్స్ ఎంత మంది సిస్టర్స్ ఎంత మంది
ఆ ఒక్క సిస్టరు ఒక బ్రదరు ఆ కాని ఆ లేదు లేదు ఒకతను తం మా సిస్టర్ కి మ్యారేజ్ అయింది. ఆ సమోదేనే బల్
ఓకే
హ్మ్ కానీ కేక్ అంటే ఇంట్లో చేస్తారు కానీ బయట అయితే తీసుకురారు. బర్త్ డే అయితే తీసుకొస్తరు ఫెస్టివల్ కాబట్టి అందరూ అక్కడ కాబట్టి
హ్మ్
హ్మ్ కానీ ఓవెన్ లేదు మైక్రోఓవెన్ జస్ట్ ఇంట్లో ప్రిపేర్ చేస్తారు. కుక్కర్ ఉంటది కదా హ్మ్ బిస్కెట్ గాని కేక్స్ గాని అట్లా చేస్తరు ఆ అంటే మీరు టెంపుల్ కి ఎల్లారా రేపు ఏంటిగా గా నీ ఎప్పుడున్నా
టెంపుల్స్ కి వెళ్తాం అండి మేము ఎవ్రీ థర్స్ డే సాయిబాబా టెంపుల్ కి వెళ్
ఓహో హో
హ్మ్మ్ ఇంకా సాటర్డే ఈ రోజు మా ఇంటి దగ్గర కొత్తగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఓపెన్ చేశారు సో ఆ టెంపుల్ కి కూడా ఎవరీ సాటర్డే అంటే ఇంటికి దగ్గరలోనే ఉంటుంది సో అవును వెళ్లాం
హ హా గుడ్ హ్యాబిట్ అట్లయితే ప్రశాంతంగా ఉంటది మనకి కూడా మనసు ఫీల్ వస్తాదనా మ్మ్ టెంపుల్ కేల్లి కొద్దిసేపండి కూర్చుంటే దాం రోకడ గుడ్లు మ్మ్ కానీ కొందరి ఓపిక ఉండదు తెలుసా
అండ్ మార్నింగ్ వీలయితే మార్నింగ్ వెళ్తాము
ఇంగ ఇట్లా ఇంట్లో పూజ కూడా చేయరు కొందరు అయితే ఓపీక తక్కువ ఉంటది కొందరు ఎందుకంటే కొందరు అ ప్ ఫీస్ కెళ్తారు
కొందరు ఆఫీస్కి వెళ్తారు జాబ్ చేసే వాళ్ళకి మెయిన్ గా చెప్పాలి అంటే పూజ చేయడానికి టైం ఉండదు అంతా మార్నింగ్ అంతా హడా విడి హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటారు సో ఈవినింగ్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ చేసుకుందాం అని అంటే ఓపిక ఉండదు మళ్ ఇలా ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇంట్లో పనులు మళ్ళీ ఆ క్యాజువల్ గా రొటీన్ గా చేస్ ూనే ఉంటాము సో ఆ విధంగా కూడా కొంతమంది చేయలేరు ఎప్పుడైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడే అలా పూజలు చేసుకుంటూ ఉం
ఆ ఫేక్ డ్రెస్సు అట్లా పెట్టరు అప్పుడు అప్పుడు గుర్తొస్తా అనమాట అప్పుడు పెడ్తారు అనమాట ఏ ఫెస్టివల్ అయినా సరే పెటిలు శ్రీరామ నవమి ఆ అట్లా ఎక్కువ అప్పుడు అప్పుడు చేస్తారు ఇప్పుడు చేస్తారు మాక్సిమం లీవ్ ఉంటది కాబట్ ట్టి వాళ కు మ్మ్ అట్లా కొంత మంది అట్ లే
తిరుపతి వెళ్ళారా అండి మీరు
ఆ ఎల్లా ఎల్లాము ఇంట్లో అందరం ఒకసారి వెళ్ళాం అనమాట కానీ బాగుంది ఫెస్టివల్
చేస్తారు తెలుసా ఇప్పుడు వా దాని రోజుల సేవ అని ఇప్పుడు సేవ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు శ్రీవారి సేవకి ఆ
స్తారు మనీ మనీ ఏం తీసుకనివాసం లేదు వాళ్ళే ఫ్రీగా ఫుడ్ ప్రొవైడ్ జే ఎ సేవలోజ్ సేవగా చేస్తే ఎట్లా బాగుంది కాని దీని గురించి ఇంత ఐడియా లేదు నాకు ఇట్లా కూడా చేస్తారా అని మూ నా ఇంతకు ముందు తెలిదు ఒకసారి ఇట్లా మా బాబు చేస్తే తిన్నాను అన్నమాట రామ వ్ బావ వాళ్ళు అట్లా వెళ్ళిరు చేసి అట్లా
ఆ అన్నం వడ్డించడం ఆ అని ఆ లేదండి మా మధ్ అందరు చేశారన్నమాట సిరిడి లో సిదకే అవునండి ఆ అవును ఆడవాళ్ళ ఎక్కువగా వెతు న్నారు కదా మా అమ్మగారు ఆ మొన్న సిరిడిలో కూడా సేవకి వెళ్ళొచ్చారు
అక్కడ శల్లో కూడా చేస్తార సేవా
మొత్తం మన చుట్టుపక్కల ఎన్ని టెంపుల్స్ లో ఉన్నాయో ప్రతి ఒక్క టెంపుల్ లో సేవ చేసుకోవచ్చు ఇక్కడ భద్రకాళి అమ్మవారు అని ఉంటారు
నేనే ఏమనుకున్నాను అంటే అబ్బాయిలే చేస్తానేమో అనుకున్నా
ఆ లేదండి ఆడవాళ్ళకి కూడా ఉంది సో మా అమ్మగారు వచ్చేసి తిరుపతిలో సేవకి వెళ్ళారు వెళ్ళవే నా టేన్ డేస్ ఆ షిర్డీలో కూడా ఫోర్ డేస్ తేలా సేవకి వెళ్ళారు ఇంకా భద్రకాళి అమ్మవారి టెంప్ పబ్బులు ఉంది కదా మన వరంగల్లో చాలా ఫేమస్ టెంపుల్ సో ఆ టెంపుల్ లో కూడా ఇలా సేవకు వెళ్ళార్ అన్ మాట ఎప్పుడు అంటే కార్తీక పౌర్ణమికి మనం వత్తులు అవన్నీ చేసి దీపాలంకరణ చేయాలి కదా అవును ఆ సో ఆ వత్తులన్నీ చేసి కార్తీక పౌర్ణమి అంటే కార్తీక మాసం ఉన్నన్ని డేస్ అక్కడ సేవ ఉంటుంద అనమాట అమ్మవారికి దీప పాలతోనే అలంకరణ చేసి చేస్తారు ప్రతి శివాలయంలో కూడా చేస్త వస్తూ ఉంటారు ఇక్కడ ప్రతి చోట ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా వెళ్ళి సేవ అనేది చేసుకోవచ్చు మనకు సేవాకి వెళ్ళాలి. ఆ అవును ఒక టీమ్ ఉంటుంది ఆ టీమ్ లో లెవెన్ మెంబర్స్ కానీ ఫిఫ్టీన్ మెంబర్స్ కానీ ఉంటారు. అది ఆడవాళ్ళే అవ్వచ్చు మగవాళ్ళయినా అవ్వచ్చు. అందరు కలిపే వెళ్తారు. హ్మ్ అందరు కలిపి కలిపే వెళ్తారు. సో వాళ్ళు ఒక్క లక్కీ కిరా అనేది తీస్తార అనమాట అళ్లా కిీరాలు తీసినప్పుడు అంటే రోజుకు ఒక సేవ పడుతుంది. ఒకసారి ఆ అన్నదాన సత్రంలో సేవ పడుతుంది. ఇంకొకసారి శ్రీవారి మరి ఆలయంలో లోపల గర్భగుడి లో బెల్లగా ఆ అర్చకుల అంటే మొదటి గడప దగ్గర ఉండడము. ఇట్లా దర్శనం చేసుకోడానికి వచ్చిన వాళ్ళందరినీ ఇలా ఆ దర్శనం చేప్పించేేసి ఇట్లా ముందుకు పంపించడము. ఇలా గర్భగుడిలో ఇక్కడ ఉండడం ఆలయంలో అలా ఉండడము ఇంగోక్కటి టీ అమ్ టీ స్నాక్స్ అట్లాంటివి ఇవ్వడం అ ఇలాం ఇవన్నీ రోజుకు ఒక సేవ అనేది ఈ విధంగా ఇస్తారనమాట మనకి. లక్కీ డ్రా అనేది తీస్తూ ఉంటారు.
ఓకే ఓకే ఒక్క సేవకు ఒక్కరు పిలుత్తరు అన్మాట
ఆ ఈరోజు టెంపుల్ లోపల చేసిన వాళ్ళు ఆ రేపు తీజ్ తీజ్ ఆ టీ ఉన్ను స్నాక్స్ ఇస్తారు రేపు ఇవాళ స్నాక్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి మళ్ళీ రేపు ఆ అన్నదానం ఇట్లా అందరికి అవకాశం అందరికి ప్రతి ప్రతి దాంట్లో అవకాశం ఆ ఆ ఒక్కొక్కరికి అందరికి అందరికి రావాలి కాబట్టి ఒక ఈ ఇవాళ నేను ఆ టీ స్నాక్స్ ఇచ్చాను. రేపు నాకు ఆలయం లోపల్ల శ్రీవారిగా అంటే దేవుడికి దగ్గర్లో నేను ఆ
మ్ మ్ అంటే అక్కడే ఇస్తరా
అవ్ను టెంపుల్ ఆ టెంప్ ఫుల్ వాళ్ళు మనకు ఇస్తారు రూమ్స్ ఇస్తారు అన్ని ఇస్తారు. మనకెలాంటి ఇబ్బంది ఏమీ ఉండ్ ఉండదు ఫుడ్డు కూడా మంచిగనే ఉంటుంది సో మా మనం అక్కడ లడ్డూ కూడా ప్రిపేర్ చేస్తారు గదా శ్రీవారి లడ్డు తిరుపతి లడ్డు ఆ ఆ సేవ గూడా వస్ స్తుంది మనకి
ఆహ అది తెలీదు నేను
ఆ అందులో కాజు కిస్మిస్సు ఆ కాజు కిస్మిస్ ఇవన్నీ ఏస్తూ ఉంటారు కదా సో అవన్నీ మనము చేసేసి ఒక లడ్డూలో ల బూందీ లడ్డూ చేస్తా ఉంటారు కదా ఒక్ ఒకరు బూందీ లడ్డు చేస్తా ఉంటే ఒకరు కాజు అవన్నీ చిన్న చిన్నగ కట్ జేసేసి వేసి అన్ని మ్మ్ సో ఈ విధం దంగా ఒక గ్రూప్ అనేది ఉంటుంది తిరుపతి లడ్డుకి గూడా చేయడానికి సో అన్ అందరు కలిసి కూర్చొని ఇట్లా లడ్ డ్డు లాగా చేసేసి
అవును చానా జే
మ్మ్ చేసి మళ్ళీ ప్యాకింగ్ గూడా చేసి పెట్టేస్ స్తరనమాట్
హ హ హ ప్యాకింగ్ పోడరా ఆ ఓకే నేను జస్ట్ ఎం కుల్ కెల్లాను గనీ గుడి కెల్లావ్
మ్మ్ సో ఇవన్నీ చేస్తూ ఉంటారు సేవలకి ఇప్పుడు మళ్ళీ ఆగస్ట్ లో ఇప్పుడు ఆ మళ్ళీ ఒక ట్రిప్ కూడా ఉంది తమిల్నాడు సైడు ఏవైతే థెంపుల్స్ ఉన్నాయో అవన్ ధనుష్ కోటి తంజావ్ ఊరు రామేశ్వరము ఆమ్ అరుణాచలము ఇలా వెళ్ళాలి అని అనుకుంటున్నాము కని చూడాలి ఏమవుతుందో
కని సమ్మార్ కుడా ఐప్ పోతుంది కదా ఇంకా
ఆగస్ట్ లో అప్పుడు కొంచెం మల్ ఎండలు తగ్గుతాయి వానలు
మ్మ్ అవును బావుంటదప్పుడు ఈ ఎండకు వెళ్తే చాలా కష్టం ఉంటది సమ్మర్ లో ఈవిన్ అప్పుడే ఆగస్ పెడితేనే బాగుం
మ్మ్ హ్మ్ అప్పుడు బావుంటది ఇంక ఒకే అండి ఒకే అండి సరే అండి బాయ్ థ్యాంక్ యూ కి